నమస్కారం అండి బాగున్నారా అండి
నమస్కారం బాగున్నానండి మీరు బాగున్నారండి
మేం బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికే అలాగ కూర్చోని వాక్ చేస్తా ఉన్నానండి
ఓ ఏమండి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు
ఏం లేదండి నా ఫ్రెండ్స్ వి కొన్ని ఫన్నీ థింగ్స్ చూసి నవ్వోచిందండి
ఓ అవునా అండి ఎందుకు
కానీ మా స్నేహితురాలు ఇడ లేవంటాండి
మీకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకుంటాండి మీ స్నేహితు వాళ్ళ వా స్నేహితురాలు వాళ్ళ మీద
అవునండి
అయ్యాయో ఏంటండి తినడానికి ఏం చేసారు ఏమి
ఏం చేసుకోలేదండి బయటకి పోయి తెచ్చుకున్నామండి ఈ రోజు ఓపిక లేకుంటే
అవునా అండి మేము అదే అనుకున్నామండి చికెన్ చేసుకున్నాం అనుకున్నాము ఇంకా డబ్బులు లేక ఊరికైపోతిమండి
అవునా అండి
ఆ అవునండి
ఏంటో అండి ఒక రూపాయి ఉంటే రెండు రూపాయలు పోతాయండి మన డబ్బులు అయితే
అవునండి కష్టపడేది తక్కువ పోయేది ఎక్కువ అండి
అవునండి మొన్న కొద్ది రోజులకు ముందు నాది కూడా నాలుగు వందల యాబై మూడు రూపాయలు కట్ చేసుకున్నాడండి ఆ బ్యాంక్ వాడు
అవునా అవునండి బ బలే కట్ చేస్తునరండి
అవునండి అంటే దా అమౌంట్లో ఇది మ్యాక్సిమం అమౌంటు ఒక వన్ కే ఉండాలండి
ఆ
మా దగ్గర వన్ కే లేదా
ఆ
నేను దాంట్లో రూపాయి రెండు రూపాయలు పెడతాను అండి మా నాన్న ఆ రోజు తెలియకోకుండా ఐదు వందలు వేసాడండీ
అయ్యో
అది నేను చూసుకోలేదు అలాగే బెట్టా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత కట్ చేసుకున్నాడండి
ఆ అవునండి కొన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా లోను కెనరా బ్యాంకు లోనా అమౌంట్లు ఎక్కువ కట్ చేస్తున్నాడండి
ఆ అవునండి అసలు ఏంటి
అసలు ఆ నెలకి ఎక్కువగాని ట్రాన్సాక్షన్లు గాని జరిగినాయంటే అండి ఖచ్చితంగా కట్ చేస్తున్నాడండి ఆ అమౌంట్ డబ్బుల్ని
తే కదండి
ఆ మాకట్లే అండి ఇంతకు ముందు ఏదో కాలేజీల్లో ఉన్నప్పుడు ఏదో ఇంట్లో వాళ్ళు ఏ ఏయాకేక ఐదు వందలు లేసి నాలుగు వందలు దానికే ఖర్చు అయిపోయిందండి ఇంక చెప్తే తిడతారనే దాని కోసం ఊరికయిపోయామండి మేము
అదే కదండి నేను అలాగే అండి అందుకని వేరే బ్యాంక్కు షిఫ్ట్ అయ్యానండి అంటే ప్రైవేట్ బ్యాక్స్ ఉంటాయి కదా వాటికి షిఫ్ట్ అయ్యానండి
వాటిలో కట్టు కాదా అండి
ఆహా వాటిలో కట్ కాదండి
ఉం అట్లుంటే మేలండి
అందుకని ఇంగా వేరే బ్యాంక్ షిఫ్ట్ అయిపోయానండి మా ఇంటి దగ్గర చెత్తబండి వచ్చిందండి చెత్తేసి రావాలండి ఇంకా మేము వెళ్ళి
ఓ మీకు ఇట్లా టైంల్లో కూడా చేత్తబండ్లు వస్తాయండి
అవునండి వచ్చినదండి
మాకైతే పొద్దునే వచ్చిపోతాయండి ఇప్పుడన్న ఒక రకం అండి చిన్నగా ఉన్నప్పుడు ఒక పాట వస్తుందండి
చెత్తబండి వచ్చిందో అని
అవునండి
ఆ పొద్దున్న పొద్దున్న ఎక్కడున్నా ఆ పాట వినిపించిందంటే బలే నవ్వు వస్తాదండి ఏక్కడ ఉన్నా అంటే అప్పట్ ఇంట్లో బాగుండండి ఇప్పట్లో ఏమండి అసలు ఈ ఈ మధ్య అయితే మా ఇంటి గాడా ము వాళ్ళది వేరే వాళ్ళు తీసుకున్నారండి కాంట్రాక్ట్ ఇంతకు ముందు ఉండే వాళ్ళై తే రోజు మార్చి రోజు వచ్చి తీసుకుపోయే వాళ్ళండి ఇప్పుడు మారినప్పటి నుంచి మాకు వాళ్ళు అసలు రోజు మార్చి రోజు కూడా తీసుకోపోవరండి చెత్తని వారాని ఓసారి వచ్చి తీసుకోబోతున్నారు చాలా ఇబ్బంది అయితంది అంతేనండి వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలీదు మా దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళకి
ఉమ్ హా మళ్ళీ అలా కష్టం కదండి అలా ఉంటే
ఇంక ఏం చేస్తామండి ఇంక పొడి చెత్త మట్టికి బయట వేసి తడి చెత్త ఇంట్లో అట్లాంటిదంతా తీసుకు కొన్ని ఈ రాత్రి బయట దూరంగా చెత్తా ఉండే కాడ ఏసి రాబడుతుందండి రోజు ఇదే పని అయిపోయింది ఇంకా ఏం చేస్తాం వస్తామండి ఇంగా ఇంట్లో వేస్తా ఉంటే తీసుకో ఎక్కువ రోజులు పెట్టుకోలేం కదండి పాడైపోయిన అన్నము వాసన వస్తాయి రోగాలు వస్తాయి
అవునండి మా ఇంటి దగ్గర రోజు సంక్రాంతి టైమ్ కి వస్తాయండి.
ఆ ఆ మీకే మేలండి
అవునండి
ఉమ్ మాకై మాకైతే యాది రాదండి సరిగ్గా ఈ మధ్య ప్రభుత్వం నుంచి చాలా నాచ్ చదివినా గాని ఏం ఎక్కువ లేవండి ఏం బాగున్నాయంటే ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి బాగున్నాయి చూడండి మాకాడ
అవునా అండి మా దగ్గర అవి ఏం బాలేవు కానీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెద్దగా ఏం పట్టించుకోరండి
ఉమ్ మా దాంట్లో గవర్నమెంట్ అదైతే బాగుందండి హాస్పిటల్ బాగుందండి దాంట్లో బాగా చూస్తారండి పిల్లల వార్డు అయితే ఇంకా బాగుంటుందండి అస్సలు ఇవి సౌకర్యం లేదు అనేటట్లు లేదండి అన్ని ఉ ఉన్నాయండి మొన్న రీసెంట్ గా మా అక్కకి కూతురు పుట్టింటే పోయినామండి
అవునులేదండి
లమా అక్క వాళ్ళు పల్లెటూరులో ఉంటారండి మేము టౌన్ లో ఉంటాము ఇంకా మా అక్క వాళ్ళని మీ మా ఊర్లో అంటే మా బంధువులు వాళ్ళ అక్క అండి తెలిసిన మా పిన్నమ్మ కూతురు ఆమె అక్కడే కనింటే ఇంకా మా హాస్పిటల్ లోనే కనిందండి బా మొత్తం మొత్తం అదేమంటారండి సౌకర్యలన్నీ చాలా బాగున్నాయండి అందులో
అవునండి మీరు ఎంబీబిఎస్ ఆ అండి చదివండేది
ఆ మనకంత సీన్ లేదండి ఏంబిబియస్ అట్లాంటివన్నీ అంత అంత అంత చదువు చదివింటే మనము ఇంగా పని లేకుండా ఎందుకు ఉంటామండి ఇళ్లలో మేము ఏదో డిగ్రీ చేసినామండి
అవున అండి ఏం డిగ్రీ చేసారండి
డిగ్రీ బీకామ్ చదివామండి
బికాం అండి
ఆ ఆ అప్పట్లో ఉండా లే అప్ అప్పట్లో బాగుండే దానికి మేము ఉన్నప్పుడు ఇప్పట్లో ఏమీ లేదండి
అవునులేండి ఏంటండి అప్పుడన్నా టెన్త్ ఫైన్ ఇంటర్ వరకే జాబ్లు ఉంటానండి ఇప్పుడు డిగ్రీలు చేసి ఎంఏలు చేసి అయిన ఖాళీగా ఉన్నామండి
తప్పదు కదండి ఇంగ ఏం చేస్తాం ఖాళీగా ఇంట్లో ఎక్కువ రోజులు ఉన్నా కష్టమే ఉన్నాకు పోయినా కష్టం మన ఇంకేం ఏంముండదండి మన ఇంట్లో వాళ్ళే మనల్ని ముడు పుట్లా పెట్టి నచ్చింది పెట్టే మేం తని పోషిస్తానే ఉంటారు పక్క నీళ్లల్లా వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ అబ్బా వాళ్ళ ఇళ్లలో మార్కులు ఎక్కువ వచ్చినా మనకు రోపిడే అదే ఏమంటారండీ వాళ్ళు బాగు అన్న మనకు రోపిడే వాళ్ళ అదృష్టం కలిసి అచ్చి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా మనకేనండి త నీకేమి టాలెంట్ లేదు నీకేమి ఇవి లేవు అవి లేవు ఇ ఉంటాయండీ ఇంగ అంత ఎప్పుడు ఆ ఏ ఇప్పుడు పక్కింటోళ్ళ మీద నే కంపారిజన్ ఎక్కువ ఉంటదండి వాళ్ళకు ఎందుకు వచ్చినాయి మీకెందుకు రాలే మీకెందుకు వచ్చినాయి వాళ్ళకి ఎందుకు రాలే
ఎవరి బుర్ర కి ఏం తెలుసు అండి ఎవరి బుర్ర అచ్చి ఎవరి బుర్రె ఎలా ఉందో
అదే కదండి
మన ఇంట్లో వాళ్ళు గొర్రెలాగా వాళ్ళ మాట్లే వింటారులేండి
ఆ వాళ్ళకైతే వచ్చినాయి నువ్వు అక్కడ చదివిన వాళ్ళ అక్కడ చదివిన వాళ్ళకుండే తెలివి వాళ్ళకు ఉంటదండి మనకుండే తెలివి మనకుంటది అట్లా ఆలో అట్లా ఎవరయ్యా ఆ తల్లిదండ్రులు ఆలోచించారు చూడండి వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి మీ ఎందుకు రాట్లే మీకెందుకు వస్తున్నాయి వాళ్ళకి ఎందుకు రావట్లే
వాళ్ళకు దాంట్లో టాలెంట్ ఉంది మన ఏ దాంట్లో ఉన్న టాలెంట్ ఉంటుందండి దాన్ని ఇగ గుర్తించరండి ఇంట్ల వాళ్ళు
అట్లా గుర్తించిందింటే మనము ఇండియన్స్ అని ఎందుకు అనిపించుకుంటామండి
అది కూడా కరెక్టే లేండి
ఆ పక్కనోళ్ళు కారు కొంటే మనం కారు కొనాల్సిందే అండి ఇగ అయినా మనక్కాని కూరలు మా మన ఇంట్లో చేసిన కూరలు నచ్చావండి పక్కింట్లో కూరలు అయితే భారీ నచ్చుతాయి
నాకు కూడా అండి పక్కింట్లో కూరలు అంటేనే బాగా ఇస్తామండి
ఎందుకంటే మనం తిని తిని మనకు బోర్ కొట్టింటదండి అందుకే మనకు న చ్చవు పక్కింట్లో అయితే ఎప్పుడో ఒసారి తింటామా అందుకే మనకు బాగా నచ్చుతాయండి ఈ రోజు అండి కింద మా పక్కింటి ఆవిడ అమాస్ అంటండి వాళ్ళు ఆయన ఏమో చికెన్ తెచ్చారు చేసుకున్నారండి ఆ వాళ్ళు రుచి చూడరంట అండి తీసుకొచ్చి నాకు ఇచ్చినారండి రుచి చూడమని
అవునా అండి అదేమండి అదేదో గిన్నెంతా ఇచ్చింటే మీ స్నేహితురాలకి కూడా పెట్టచ్చు కదండి
అంతేమీ ఇయ్యలేదండి ఉత్త ఒక చె అదేమంటారు ఒక ముక్క కూడా ఇయ్యలేదండి వాళ్ళు ఏమి ఉత్త కొద్దిగా ఉడికిస్సన్నప్పుడు గేన్టిలో రసం ఉంటది కదండి, అద్ తీస్కొనోచ్చి రుచి చుడమని చెప్పారన్.
అవున్లేండి
మ్ అంతేనండి ఇంగ ఏమి లేదు వాల్లినీ
అవునా
అవునండి ఇంకేం చేస్తామండిన్కా
మీ స్నేహితురాల్ని కూడా పిల్చుపోయింటేనండి అట్లా
నా నాకే ఇంతిచ్చినారండి గేంటి నాకిచ్చేకి ఇంగ వాళ్న్యాడ విల్సుదునండి నేను.
ఏమోనండి మీ స్నేహితురాల్ని జూసింటే ఏమన్న ఇచ్చేవాళ్ళేమో
అయ్యయ్యో మా స్నేహితురాల్లకుడా వాళ్లేవరో తెలిదండి
అవునా అండి ఇంకేంటండి ఏం తిన్నారండి
ఏం లేదండి అన్నము ఏదో, ఆలుగడ్డ కూర ఏసింటే మా అమ్మగారు తిన్నామండి.
అవునా అండి
ఆ ఇంకేం చేస్తామండి, అదే చెప్పాను కదండి చికెన్ తెచ్చుకుందాం అనుకుంటే డబ్బుల్లేవ్. ఊ దాని కోసం ఊరి కైయిపోయామండి లేకుంటే చికెనే తెచ్చుకుందాం అనుకోయిన్టిమండి
మ్ మా ఇంటి ముందర చెత్త బండి పోతన్దండి, ఇంక అయిపేన్ది చెత్తంతా ఏసేసినామన్.
మ్ మీకే మేలండి రోజు మార్చి రోజోస్తారు, మక్యాది రదండి అదే ఇబ్బందైపోయింది మా.
అదే కదండి వస్తార్లేండి మీరే వెళ్ళి వేస్రాళ్ళండి చెతైతే ఇంకా.
ఆ మేము ఏసేస్తున్నాంమన్డి ఇంక ఏం చేస్తామండి? పొడి చెత్తేతే అదైతే ఎన్ని రోజులు బేట్న, పోడి చేత్త ఏం కాదండి తడిచేత్త ఎక్కువ్ రోజులు ఉన్లేదుకదండి.
అస్సల్న్డలేదండి అందులోకి స్మెల్స్తుంది ఇంకా
ఆ దానికోసమిమ్గా రోజు రాత్రే తే అందరు పడుకున్నాక తీసుకొన్ బొయ్యి కాలువలో ఉన్నా ఆడ దూరంగా ఏసి రావాల్సింది వస్తుందండి పరిస్థితి ఈ రోజు అదే పని అండి ఇంకా ఏం చేస్తాం రానే రారండి అస్సలు పోయే దానికేనా ఇంగ రోడ్లలోకేసి మళ్ళా అది రోడ్ల వాళ్ళు మున్సిపాల్టీ వాళ్లొ. చి వాళ్ళు మళ్ళ మమ్మల్నే తిట్టేది మీరు ఏమి ఎక్కడబడితే వాళ్ళు కరె క్ట్ గా తీస్కపోతే మేమెందుకు తిడతామండి
అదే కదండి
ఆ వాళ్ళే కరెక్ట్కు లేకుండ మమ్మల్నంటారండి వాళ్ళు
సరేనండి ఇంకోసారి చెతోచ్చింది మర్చిపోయిన, ఒక్కటెస్తది మళ్లేస్తా ఏసొచ్చేకి పోతన్నా బాయ్అన్డి.
బాయండి